హలో బాగున్నారండి
మీరు బాగున్నారా
ఆ మంచిగ్ చేసరా
ఆ చేసినామండి మీరు చేసారా లంచ్ ఎంత అండి ఏంటి విశయాలు సంగతులు కొత్త విషయాలు
హుమ్ కొత్త విషయాలు ఏమున్నాయండి ఇగా శ్రీరామనవమి దగ్గరలో ఉంది. కదండి శ్రీరామనవమికి ఏళ్తారా అండి. టెంపుల్ కి ఉ
కళ్యాణం చాలా బాగా జరుగు
అవును శ్రీరామ నవమి పోయిర్రా కళ్యాణం
అవునండి రాముడికి సీతకి కళ్యాణం జరిపిస్తర్ అండి పక్కన లక్ష్మణుడు ఆంజనేయుడు ఇవన్నీ విగ్రహ ఆలు బెట్టి అందరూ అక్షంతలు తీసుకొని ఆస్తారు. అక్షంతలు పూలు పండ్లు కోత్త బట్టలవి తీసుకొని వస్తారండి. దేవుడి దగ్గరికి కి తీసుకొని వచ్చి కళ్యాణం జరిపిస్తారండి.
అవునా మీ ఊర్లో ఎక్కడ జ రుగుతది అండి. మరి కళ్యాణం మీ ఊర్లో దగ్గర ఉందా అండి. మరి కళ్యాణం వెళ్తారా మీరు
ఆ వెళ్తాం అండి ఆంజనేయ టెంపుల్లో జరుగుతది కళ్యాణం. వెళ్తాము. సక్కగా కళ్యాణం జ రీపిస్తారు. అక్కడే అక్కడ బోజనం గుడా ఏ ర్పాటు చేస్తారు. అన్ని చేసుకొని వస్తామండి.
ఆహా మేము కూడా ఏళ్తామండి. ఆ శ్రీరామ నవమి కి కళ్యాణం రోజు ఏళ్తాము. ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ కూడా అయితదండి. కళ్యాణం అయ్యేసరికి
హ్
మంచిగా ఐదుగురు పంతుళ్లు వోస్తారు. కళ్యాణం చేయడానికి ఇంకవేరన్న పెద్దవాళ్ళు కళ్యాణం దగ్గర కూర్చొని శ్రీరాముని కళ్యాణం జరిపిస్తారు.
ఇంక అండి.
ఆ అయితే ఇగా బానే ఉంటదండి. కళ్యాణం అయ్యే వరకు ఉండి. అక్షంతలు అందరి తోటి లైన్ గా క్యూ లో ఉండి. అందరితోని అక్షంతలు ఏపిస్తారు. హ్ అక్షంతల వేసిన తర్వాత కొన్ని కొన్ని అక్షంతాలు కూడా మనకి ఇస్తారండి దేవుడు రక్షతాలు కూడా అవి తీసుకొచ్చు కని కొన్ని తలని వేసుకొని ఇంట్లో పెట్టుకుంటామండి కొన్ని అక్షంతలు, ఇంటికి తీసుకచ్చుకుంటే అక్షంతలు మంచివి అని అంటారు. పెద్దగాల ఇగ కళ్యాణం అయిన తర్వాత ఇగ భోజనాలు పెడతారు.
హ్
భోజనాలు అయిన తర్వాత ఇగా వచ్చేస్తామండి. ఇంటికి
హ్
ఇగ అ రోజు ఫాస్టింగ్ ఉండే కళ్యాణనికి ఏళ్తాం.
హ్
మ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి దేవన్ కళ్యాణ్నికి వేళ్ళొచ్చిన తర్వాత
మ్
మ్ మ్
ఇంకా అండి
ఇంకా కొంతమంది అయితే దేవుడికి, బట్టలు కూడా సమర్పిస్తారు, సీతకు రాముడికి కొత్త బట్టలు కూడా పెడతారండి అయ్య గారు పెట్
ప్రసాదాలు ఏం పెడతారండి మరి
ప్రసాదాలు కూడా పెడతారు
ఏం చేస్తారు మీకు అసలు
రసదాల గూడ
మాట్లాడతానే ఉన్నా మీరు లోపలికి రండి
అయితే ఇక బానే ఉంటాయిండి
పిప్త్ క్లాసు కూడా లోపలికి వెళ్ళండి మ్ చెప్పండి అక్కడ వస్తుం
తర్వాత ఇంకేమన్నా
ఆ ఉన్నాయండి మేము కూడా అక్కడ దగ్గర్లోన్న టెంపుల్ కి వెళ్తాను భోజనం అంత మ్ కూడా అక్కడ చేస్తాము
మ్
దేవుడి ప్రసాదం బడపప్పు చేస్తారండి బెల్లం తోటి పానకం వేస్తారండి మిరి అలా వస్త పనక మాది చాలా రుచిగా ఉంటదండి
ఉమ్
దాతే మన రోగాలన్నీ పోతాయని నమ్మకం అండి కంపల్సరీ అక్కడ రాగి మల్బట్ ఇల్ల్లో ఇంటికి పట్టుకొని వస్తామండడి దాన్ని
హ
మ్ చాలా బాగా చేసుకుంటామండి శ్రీరామన అన్న కూద మరి మీరండి
మేము కూడా బాగానే చేసుకుంటామండి మా పాప ఇప్పుడు కులాంతర వివాహాలంటే చాలా మ్ అసలు మంచిగా ఉండది అనే వాళ్ళు ఇప్పుడు ఈ రోజులలో అసలు కులాంతర వివాహాలంటే కామన్ అయిపోయింది కదండి వేరే వేరే చేస్త వాళ్ళు ఇస్తున్నన్నట్టు ఎవరి నచ్చినట్టు వాళ్ళు పెళ్ళిళ్లు వేసుకుంటున్నారు ఉమ్ ఇప్పుడు మ్యారేజ్ అయి తర్వాత భర్త చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేస్త కుంటున్నారు కానీ ఒకప్పుడు పాతకాలంలో ఇ భర్త చనిపోతే భర్త త పాట
ఇంకా అండి మీక ఏమేమి చేసుకుంటారంండి ఆ రోజు
అ అయితే అట్లా చేసే వాళ్ళు ఉమ్ అయితే ఇప్పుడు మాత్రం ఇష్టం వచ్చిన గ్యాస్ట్ తోటి మ్యారేజ్ చేసుకుంటున్నారు ఏవిరికి నచ్చినట్ వాళ్ళు పెళ్ళళ్ళ చేసుకుంటున్నారు కదండి మీ సైడివరనా ఇంటర్ కస్ట్ మ్యారేజ్ చేసుకున్నార అండి
అవునీ చాలా మంది చేసుకుంటున్నారు ఇప్పుడు అట్లా మమళది పవన్నీ ఏమిన్నాయండి అ
అవును ఈ రోజులలో లేదు ఒకప్పుడు పాటించే వాళ్ళు బాగా
అవునా అండి
ఇప్పుడు అదంతా ఏం లేదు
ఉమ్ ఇంకా చెప్పడిండి మీరు వెళ్తారా అండి మరి దగ్గరలో ఉన్న టెంపుల్కి
ఆ వెళ్తాం అండి మేము కూడా మా దగ్గర కూడా ఒక ఇద్దరు అమ్మాయిలు వేరే కస్ట్ అబ్బాయిని పెళ్ళిళ్ళ కూడా వేసుకున్నారు
ఎలా ఉంటున్నారా అండి మరి
ఈ ప్రస్తుతానికి స్టార్టింగ్ లో బానే ఉంటారంండి తర్వాత అసలు లవ్ మ్యారేజెస్ అన్నట్టు
కానీ వాళ్ళ అమ్మా నాన్నలకి కష్టం కదా అండి పెంచి పెద్దగా చేసిన తర్వాత ట ఇట్లా చేయడం అనేది మంచి పద్ధతి కాదు కదా అండి
అవునండి
మంచిగా పెంచి పెద్దయసి చదివిపించిన తర్వాత వాళ్ళు మంచి వరుణ్ని చూడలేరా అండీ
ఎందుకు చూడలేరండి చూస్తారు కానీ వాళ్ళు ఇప్పుటి పిల్లలు అట్లా అయిపోఇండ్రు తల్లిదండ్ర్రి మాట ఒకప్పుడు పిల్లలు తీసేవాళ్ళు కాదు కానీ పిల్లలు తల్లిదండ్రులే పిల్లల మాట వినాల్సి వస్తుంది కాదండి
హు మ్
అ మ్ హు
ఇంకా అండి
అవునండి సాయంత్రం పూట ఏమన్నా ఇంట్లో ఖాళీగ ఉన్నప్పుడు ఏమన్నా గేమ్స్ ఆడుకుంటారాండి ఇంట్లో వాళ్ళందరు కల్
లేదండి ఇంట్లో ఖాళీగ ఉన్నప్పుడు ఇంటి పనే సరిపోతుందండి ఇంకేం ఖాళీగా ఉంటాం ఇంటి పని వం ట పని పిల్లల్ని చూసుకోవడం
అవునా ఆయన ఇప్పుడు పిల్లలు సెల్లులకే టీవీలకే పరిమి తమై పొఇండ్రు బయటకెళ్ళి అ అసలు కరర్కు్లర్ యాక్టివిటీస్ అనేది చేయకుండా అయిపోయిండ్రు కదండి
అవునండి అట్లనే ఉంది ఇప్పుడు అంతా ఎండలు కొడుతున్నాయా అండి ఎండాకాలం స్టార్ట్ అయింది ఇంకా
హ అవునండి ఒక ఇప్పుడు ఇట్లా అష్టచమ్మ ఇంట్లో కూర్చొని అష్టచెమ్మ పులి మేకా గేమ్స్ ఆడేవాళ్ళు కదండి పెద్దవాళ్ళు
అవునండి
అండి మరి
ఎవరు ఆడతలేదండి అలాంటి క్యారం బోర్డు ఆడుతున్నారు క్రికెట్ ఉ అష్ట చెమ్మ ఆడతారండి ఎండాకాలంలో అయితే ఇక వేప చెట్టు కింద కూర్చొని అవే వేప చేట్లా ఉయ్యాలలు కట్టుకుంటారుకు చీరలతోటి ఇంకా చల్ల ట్ గాలికి కూర్చొని అష్టాచెమ్మలాడుకుంటారండి
మ్ హు
రంబోడు కూడా ఆడతారండి పెట్టుకొని మా ఊర్లో అయితే ఆ డ్రిల్స్ కింద పెట్కొని ఆడ్ ట్
కదండి మీది కులము వేరే కులం నాది వేరే కులం అన్నట్టు ఇప్పుడు ఏం లేదు అన్ని కులాలు అందరు కలిసే ఉంటున్నారు ఏ కులంయినా ఇప్పు మనుషుల అంతా ఒకటే కదండి
అవునాండి ఏ ఎన్న కుళా లేంమ్ ఉన్నాయండి మనుషులమంత ఒకటేయ్ కదా అండి కుల మత్త బేదాల తోటి ఏమ అ
ఉ
ఇంత అని
ఆ
ఇంకేంటి కొత్త విశేషాలు ఏమన్నా ఉన్నాయా అండి ఏం చేసారు ఇవాలా వంట
అలా కాలీఫ్లవర్ వేస్తున్నా మ్ అండి
హ
కాలీఫ్లవర్ వేసినా పిల్లలకి బాక్స్ పెట్టే షినా నేను కూడా
ఉ
లేదా ఫ్రైడే కదా దీపం పెట్టుకొని గతంబెట్ట కొని తినేసిన ము మీరేం చేస్తారండి వంట
నేను ఇవళ అన్నం పులిహోర అంటే బాగా ఇష్టమండి పిల్లలకి అన్నం బండి ని కాయలు బిండేసి పోపేసి నాను
మ్
పిల్లలే గాదు
ఉమ్
అవునా అండి
ఇనో అడిబుల్
హ
చెప్పండండి ఇంకా అ ఇంకేం లేదండి
మ్
ఇక మీరు సాయంత్రం ఏం చేసుకుంటారండి స్నాక్స్ ఏమన్నాచేసుకుం
పిల్లలకు స్నాక్స్ అంటే ఆటకులు తింటారండి కారా ఆటకు కొలువుగా అవి స్నాక్స్ అంటె బాగా ఇష్టపడతారు స్వీట్ కన్నా హాట్ట్ ఎక్కువ తింటరు
తినరేమో అని
అటుకులు కారా అదిఏమన్నా ఉంటే తింటారు చేసి పెడతా అండి నేను అటుకులు ఒకటేసారి పోపేసి పెడతా యా తింటరు సరే అండి ఇంతసేపు మాట్లాడడానికి చాలా ధన్యవాదాలండి
అ